ఆ వినిపిస్తుంది నికి వినిప్ పిస్తుందా
ఊ వినిపిస్తుంది తిన్నారా హలో తిన్నరా ఎందుకు తిన్లేదు
ఒక్క నిమిషం హలో హలో బ్లూటూత్ ఆఫ్ చేసినావు ఈ పిస్ వినిపిస్తలేద నాకు ఇంకా ఆన్సర్ ఇయ్యలేదు
పన్ను నాకు బాలేస్తాంది.
ఆ నొప్పిది టాబ్లెట్ వేసుకోవాలి.
ఏందో ఏమో ఏం ట్యాబ్లెట్సో నాకేం అర్తం కావట్లే ఇంగ ఒక్కటి మాట్లాడి పడుకోవాలిగ
ఊ
మ్మ్ ఏం చేస్తాం ఇగ ఇంతే ఇగ నొప్పి తట్టుకోవాల్సిందే ఏం చేయలేను నొప్పి తట్టుకోవాలంతే ఆ మా ఫ్రెండు వాటినేమంటర్ లవంగాలు ఇచ్చింది మెత్తగా చేసి అక్కడ పెట్టుకొని నొప్పి తగ్గుతదని అన్నది కానీ ఏమో
ఏమో నాకు కూడా తెల్వదు అది ఎట్లా నొప్పి తగ్గిపోతదో
చిగురు పెరగడం వల్ల నొత్తందో దేని వల్ల నొత్తందో ఊ
కొన్ని కొన్నిసార్లు అట్లా వస్తది నొప్పి
ఏం చేయాలో అర్థం కావట్లే
ఉ ఏ కొన్ని కొన్ని భరించాలదాప్పదా అవి
అ
తిన్నాన మరి మధ్యాహ్నం
ఆ తినలేదు బాగా నొస్తుంది అని తినలేదు
నీకు ఇష్టమైన దేవుడెవరో
నాగా అద న సోమానుపిస్తు
హనుమానా మీరు బాగా పూజలు చేసారట్టుంది మీ ఇంట్లో
ఆ చెయ్యాను నేను ఏం చెయ్యాను అలవాటు లేదు మా ఇంట్లో ఎవరు మా అమ్మ ఇతే జయద్ ఆమ్మ పూజలాంటినే తెవదు
ప్రతి ఇంట్లో దేవునికి పూజలు చేయాలట
మా ఇంట్లో చెయ్యరు ఆ అలవాటే లేదు మా అమ్మ మాకు నేర్చుకోలేదు మేము నేర్చుకుంట న్నాయి ఇప్పుడిప్పుడే మా అత్తమ అన్నాను కదా ఆమె నేర్పిస్తుంది నేర్చుకో అని తిడుతుంది ఇంకా
ఆ చేస్తారు అందరు
మా అత్తమ్మ చేస్తుంది మా అత్తమ్మ చేనేర్పిస్తంది ది కూడా నేను ఎన్నింటికి లేచినా పన్నెండింటిలోకి పూజ చేయాలి ఏడింటి వరకు స్నానం చేసి పూజ చేయాలని చెప్తంది ఇంకా కొంచెం పొద్దున్నే లేవారే మ మొత్తం పూజగా జని శుభ్రం చేసి పూజ చేయాలంటది మొత్తం శుభ్రం చేయాలి ఏది ఉంచకూడదు అన్ని శుభ్రం చేసి చేసి మళ్ళీ ఒకవేళ కొబ్బరికాయ కొట్టాలంటే కొట్టుకోవచ్చు ఊది బస్తురు పెట్టాలంటే పెట్టుకోవచ్చు మంచిగా పూజ చేసి కుంకుమ పట్టు పెట్టుకోవాలి నేర్పింద అనమాట కానీ గుర్తులేదనమాట
కొందరు చేస్తారు కొందరు చేయ్యరు మా అమ్మ కూడా ఏ పూజలు చేయదు ఏ దేవుణ్ణి నమ్మదు
అమ్మాకు పోడం ఏంటి నమ్మాలి అందా నమ్మట్లే ఈరోజు చేసాడని కాదు నమ్మాలంటే ఏం నేర్చుకోకుండా ఉంటే తర్వాత మనమే బాధప
అవు నాకు ఇష్టమైన గాడు వెంకటేశ్వర్ల స్వామి
ఎంత కషంది సంగ రేపు శ్రీరామనవమి కదా భద్రచలం వస్తున్నారా మరి
రాను నేన్
ఊహు ఇప్పుడేన వచ్చారా.
రాలేదు. ఎప్పుడు రాలేదు ఒకసారేమో మా నాన్న చనిపోయినప్పుడు. ఆస్తికల్ కాలపడానికనీ వచ్ చ్చిన
భద్ధర్ చ్ చలంలో బాగా జరుగుతది. భద్రాచలం కూడా బావుంటది.
అవునా ఎప్పుడు ఎక్కువ చూడ్లేదు ఎప్పుడో ఒకసారి పోయిన్నాం. అదే చూసినాము ఆ రోజు నైట్ టైం పోయినం. నైట్ టైం వచ్చినం అంత గుర్తుకే లేదసలు
ద్రాచలం మొత్తం తెలిసి అంటే మీరు వెళ్ళింది. మీరు వెళ్ళింది. ఒక సైడ్ అనుకుంట ఇంకా ముందుకు వెళ్ళాలి. టెంపుల్ కేళ్ళాలంటే అక్కడ బావుంటది. అంటే మరీ అంత బాగుండదేమో కాని బావుంటది. టెంపుల్ నీట్ గానే ఉంట్ టాది ప్రసాదాలు గూడుంటాయి. దేవుణ్ణి కల్నారా జూడొచ్చు. చూడనిస్తారు. నార్మల్ టైం లో పొద్దున. ఆరు గంట్లా కేళ్ళినం అనుకో వెళ్లి దర్శనం గూడా అయిపోతది. అదే పదకొండు, పన్నెండింటి వరకెల్నా కోపేద్ద లైనే ఉంటదాడా అందుకే ఆరింటి వరకు వెళ్త్ అంటే అంత పెద్ద ఉండదు లైన్. కొంచమే ఉంట్ కదా కొంచెం దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతే. దేవుడి దర్శనం మంచి గాయితదనమాట. నేను ఎప్ వెళ్ళిన నాక్ తెలిసి నీ నేను నా మనస్ఫూర్తిగా ఏ పండగ లేనప్పుడు వెళ్ళిన టెంపుల్ అంటే అదోక్కటే. నేను ఇప్పుడు వరకు వెళ్ళలేదు. ఏదైనా పండగ ఉంటే వెళ్ళడమే. ఆ ఒక్క గుడికే ఏ పండ్ డగా లేకున్నా. వెళ్ళాలనిపించి వేల్లిన్
హ్మ్
ఈ వెంకటేశ్వర్ల స్వామి గుడి ఉంటది. అది గూడా బావుంటది. ఇక్కడే భద్రాచలంలో, నవభారత్ దగ్గర మంచిగుంటది. టెంపులు మంచిగా ఉ చాలా మందే వస్తారు.
అవునా నేను ఎప్పుడూ ఏళ్ళలేద్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కేళ్ళలేదు. ఏ టెంపుల్కేళ్ళలే ఒకసారి మా నాన్న చనిపోయినప్పుడే. ఆ అస్థికలు కలపడానికి కానీ భద్రాచలం వెళ్ళిన. ఆంత మళ్ళీ ఒకసారి మా ఆయన గుడిళకి తీసుకుపోతాడు గానీ ఇక్కడక్కడ దగ్గర ఉన్నట్టు టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్కి అంటే తిరుపతి వెళ్ళాము తిరుపతిలో బాగుంటుంది ఫుడ్డు అంతా అక్కడ మంచిగా నీట్ పటిగ గాతిరుపతిలో
తిరుపతి వెళ్ళానండి నే నేనేమో పనియారు ఎవ్వరు తీసుకెళ్ళతు లేరు
గాలు తీసుకెళ్తార
ఏ అ నాకు ఏము తెలవనప్పుడు వాలాను పోయి నేను వలతిని తట్లుబాడే ఉంటదో వెళ్తే ఫ్రెండ్స్ తనే వెళ్ళాలి వాళ్ళతో వెళ్తే ఒక ప్రశాంతత ఉంటది ఫ్రెండ్స్ తో వెళ్తే ఏ గోలా ఉండదు ఏ గోడవ ఉండదు ఇది య అది చేయ అనల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళు మనకి చేస్తారు మనం ఆటోమేటిక్గా వాళ్ళకి చేసేస్తాం అదే అత్తమ్మ వాళ్ళతో ఇళ్లామే అనుకో మనమే అన్ని చేయాల్సి వస్తది మనకి ఏం తెలియకపోయినా మనకు తెలీదు అల్ చెప్తారో చెప్పరో కూడా తెలీదు
కొందరు చెప్తారు కొందరు చెప్పరు
అదంతే ఇగా
మ్
ఏం చేద్దా
తిరుపతికి మా బాబుకు పుట్టే వెంట్ తీస్తానుకని వెళ్ళినాం నాకైతే బా కనిపించింది మా అమ్మని రమ్మన్నంగానే మా అమ్మ రాలేదు
మీ అమ్మ వచ్చిందట్న ఎప్పుడైనా మరి తిరుపతికి అప్పుడు రాననే ఎందుకు రా ఒక్కసారైనా వెళ్ళిందా అని
ఆమె వెళ్ళదు ఆమెకు ఇష్టం ఉండదున్నమాట దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆమెకు నచ్చదున్నమాట, అట్లానే ఇంకా మమ్మల్ని కూడా ఎటు తీసుకెళ్ళదు ఆ కొందరు పేరెంట్స్ వెములాడా చమ్మక్క తీర్తాం అట్లా, ఐదఐదు రోజులు పది పది రోజులు పోయి అక్కడ ఎంజాయ్ చేస్ మా అమ్మ మామాలేక్కడికి యెల్లదు మ్మ్ మా అత్తమ్మ వాళ్ళు ఉగాది తాగుటం మీ అమ్మక్ రాదు ఏం రాదు రీసెంట్గా మేము కారు కొన్నాం కార్ కొన్నాక మా హస్బెండ్ వాళ్ళు కురువై తీసుకెళ్ళారు.
కురవికెల్లారా
ఆ
రావ్బాదు లో ఉంటది కురవి
అవును అక్కడికి వెళ్ళాము. ఇంక ఎన్ని మినిట్స్ ఉంది.
హలో
ఆ వినిపిస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు కురవి టెంపుల్ కి వెళ్ళాలి ఎప్పుడైనా
వెళ్ళాను నేను ఒకసారి మా హస్బెండ్ తీసుకెళ్ళాడు రెండు మూడుసార్ల వేనం మూడు నాలుగు సార్ల ఇగా మా అత్తమ్మ వాళ్ళు నమ్ముతరు కాబట్టి ఇగ వాళ్ళ నమ్మినప్పుడు మనం పోవాల తప్పదు గ దా
ఉమ్ నమ్మకం ఉంటే వెళ్ళ గుడిలక వెళ్తే ఏంటి తప్పు వెళ్ళాలి మంచిది గుడికి వెళ్తే మంచిగా ప్రశ ప్రశాంతంగా ఉంటది. కనింగ్ గుడికెళ్త గాని అక్కడ ఎక్కువసేపు ఉండలేను నాకు మళ్ళీ బస్సు టైం అయితది బస్సు ఎక్కాలి మళ్ళీ ఇంటికిళ్ళిపోవాలి ఇంటికెళ్ళేదాకా ప్రశాంతత ఉండదు నాకు ఒకవేళ మేము మామూలు టైమ్ లో మమ్మల్ని పంపించరు బయటికి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కుప్పుడే ఏదైనా చే చూసి వెళ్తాం
అవునా ఎంత టైం అయింది ఇంక ఎన్ని మినిట్స్ ఉంది.
మ్ అయిపోతది ఇగ ఆ అయిపోతది
దాంట్లో చూపెడతేలేదు నోటిఫ్కేషన్.
ఆ తొమ్మిది నిమిషాలు అయింది.
అవునా అయితే ఈ తిరుపతి వెళ్ళాక మస్తు ప్రశాంతంగా అనిపించింది. అప్పటి నుండి నేను ఆ దేవుని నమ్మడం స్టార్ట్ చేశా అన్ని నమ్మలేని విషయాలు అక్కడ చూసా కాబట్టి ఆ ఏడు కొండల మీద దేవుడు వెలవడం
యాదాద్రి కి ఎల్లారా స్వర్ణగిరి జూస్ చారా
నేను ఒకసారి స్వర్ణగిరికి వెళ్ళినా గాని అంత చూడలేదు మనకు ఇప్పుడు అంత చుట్టాలతో వెళ్తే అలానే ఉంటది వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళంతటా వెళ్ళారు నేను అసలు ఏం చేసిన కూడా నా తెలిరాడా వాళ్ళేమో కొత్త డ్రెస్ వేసు ఒక్కమన్నారు కాగానీ నే కొత్త బట్టలు ఏమి వేసుకోను అని నార్మల్ గానే ఉన్నా
హ
అంతే నాకు వెళ్తే మ నాకు చాలా దగ్గర దగ్గర అయిన వాళ్ళతోనే వెళ్ళాల అనిపిస్తుంది లేకపోతే ఇ ఫ్రెండ్స్ అంటే చాలా దగ్గర ఉంటారు కదా చాలా కలిసిపోతారు వాళ్ళతో ఇలా అనిపిస్తుంది ఇక చుట్టాలతో అంటే నేనేం మాట్లాడలేను వాళ్ళ ఏం మాట్లాడరు ఇంక అది అలా అయిపోతుది వాళ్ళు మాట్లాడినా కూడా నాకు అంత మాట్లాడడం కూడా రాదు వాళ్ళ
అవును